మస్తే అండి ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను ఈ రోజు మీ రోజు ఎలా గడిచింది.
తో బిజీగున్నాను కానీ రోజు చివరికి సంతోషంగానే అన్పించింది.
ఓకే బానే జరిగిందయితే. ఈ రోజు మీకు సంతోషంగా అన్పించిన ఏదైనా ఒక చిన్న విషయం గురించి చెప్పగలుగురా గలుగుతారా
ఆ దాంట్లో ఏముందండి చెప్తాను. నేను ఒక పని ఎన్ని రోజుల్ నుంచి వాయి దా వేస్తూ వచ్చాను కానీ ఈ రోజు ఆ పనిన్ పూర్తి చేశాను. చాలా రోజులుగా చేయాలనుకున్నది ఈ రోజు పూర్తయింది కాబట్టి చాల్ లా సంతోషంగా అన్పించింద్
అవునా అయితే ఇప్పుడు మీ మనసు చాలా తేలిగ్గా ఉన్నట్టుంటుంది.
అవునండి చాలా తృప్తిగా అన్పిచ్చిది. చాలా తేలికగా ఉంది ఏదో భుజాల మీద నుంచి భారం దించేస్నట్ అన్పిస్తుంది.
విషం జరిగింది ఆ
కష్టపడి చేసిన పని పూర్తయితే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ మనం ఆ పనిని ఎందుకు ముందే పూర్తి చేయమా ఎందుకు దాన్ని అంటే ముందుకు తోస్తాం మళ్ళీ చేద్దాం రేప్ చేద్దాము అనుకుని ముందుకు తోస్తాము. ర్ధం కాదు.
అదీ ఒక మనిషికి చాలా బద్ధకం ఈ మధ్య మనిషిని చాలా బద్దకిస్తున్నారండి. అదీ వాయిదా వేస్తూ వస్తే ఎప్పటికైనా మన మీద్నే పడుతుందే గాని
ఎప్పటికైనా అది మనం చేస్కోవాల్సిందే అది మనం మరి ముందే ఎందుకు గమనిం చి ఎప్పుడు పని అప్పుడు చేస్కోమో అర్థం కాదు. ఎప్పుడు పని అప్పుడు చేస్కుంటే అంత భారం అని మనక్ అనిపించ దు గద
కాలంలో మనుషులే అలా అయిపోయామండి.
అవు అవునండి.
మీరు ఉదయం లేవగానే మొదట ఏం చేస్తారు.
ఉదయం లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటాను. తర్వాత నా రోజు వారి పనుల్ని ప్రారంభిస్తానండి.
నేను అంతే ఉదయం లేేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ ఎవరైనా ఏవైనా సమాచారాలు పంపి సారేమో అని ఫోన్ చెక్ చేసుకోవడం అలా చేస్త ఉంటం
సరాం
టీ చూస్కుంటాను.
చాలా మంచి పని అండి అది
ఆ ఉదయం సమయం మీకు ఎలా అనిపిస్తుంది
ఆ ఎందుకు అది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందిండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కొత్త రోజు ప్రారంభం కాబట్టి మనసు కూడా తేలికగా ఉంటుంది అంటే ముందు రోజు ఉన్న బరల్నని మర్చిపోయి కొత్తగా ప్రారంభించినట్టు బాగుంటుందండి చాలా అందుకే నాకు హ్మ్ చాల ప్రత్యేకంగా అనిపిస్తుంది ఉదయం అంటేనే
మీరు రోజుకు ఫైర్ ముందుగానే నిర్ణయించుకుంటారా లేదా అప్పటికప్పుడె అనుకని చేసేస్తార
అంటే ఏవైనా ముంద్ దు రోజు పనులు మిగిలిపోతే ఇంకా అవి తప్పకుండా మనము తర్వాత రోజు చేయాలి కాబట్ టీ అవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాము అట్లా చేసుకుంటే పనులు సులభంగా పూర్తతాయి ఇంకా కొన్ని పనులు అంటారా అవి అనుకోకుండా కొన్ని కొన్ని అప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి కాబట్టి దాంలను కూడ మనము
అవును అ ఎప్పటి పనులు ఆప్పుడు చేసుకుంటే చాల సులభంగా పూర్తవుతాయి ఆ రో రోజంతా బిజీగా ఉంటారా లేక మధ్యలో విశ్రాంతి తీసుకుంటారా
అంటే మనము రోజ అంతా బిజీగా ఉంటే కూడ మనం పనుల్ని పూర్తి చేయలేమేమె అని నా అభిప్రాయం అండి ఎందుకంటే ఖచ్చితంగా మనకి పనుల మధ్యలో విశ్రాంతి ఉంటేనే ఇంకొక పని చేయడానికి మనకి కొంచెం అవును దాన్నిమి ఆసక్తి చూపిస్తాము అప్పుడైతేనే ఆ పని కూడ కొంచము మెరుగ్గా యితుంది లేదంటే ఆ పని కొంచెం అర్ధ అర్ధం అవ్వడం లేక పూర్తి కాకపోవడం ళ అవుతుంది కాబట్టి విశ్రాంతి చాల ముఖ్యమనె నేను అనుకుంట్ టాను లేకపోతే అలసట పెరిగిపోతుంది పని పెరిగిపోతుంది పనిని మనమూ మళ్ళీ చేసుకుందాం అని చెప్పి ఆలస్యం చేస్తాము ఇవన్నీ మనము వదిలేయాలి అని అంటే ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలండి
అవును మీరు చెప్పింది కూడా వంద శాతం నిజం మీరు ఏక్కువ సమయం ఏ పనిలో గడుపుతున్నారు
నేను ఇప్పుడు గమనిస్తే ఎక్కువ సమయం నేను నా ఫోన్ లోనే గడుపుతున్నానని నేను అనుకుంటున్నాను ఈ మధ్య ఆ సోషల్ మీడియా అనేది వచ్చినప్పటి నుంచి దాని నుంచి పక్ క్కక్ రావడం చాలా ఇబ్బంది అయిపోయిందండి
అవునండి నేను కూడ చాలా దానికీ ఎక్కువ అశేక్తి చూపిస్ న్నాన్ ఎలా దాన్ని దాన్నుంచీ నా దృష్ట్ ట్టిని మరలించుకోవాలో అర్థమే కావట్లేదు
అవునండి ముందు మనము దాన్నీ చూసేంత వరకు మనకేం అనిపించ కాని ఒక్కసారి దాన్ని చూస్తున్నామా ఇంకా దాన్ని ఆపలేము అది మ అది మనల్ని దాని కంట్రోల్ లోకి తీస్కుంటుంది
దాన్ మనం చాల గట్టిగా ఉండాలి కొన్ని పనులు చేయాలంటే చేయాలి కానీ అది చేయలేకపోతున్నా అది ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియా వల్లే అని నా అభిప్రాయం మీరేమంటారు
అవును అది ముమ్మాటికి నిజమే మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపో మీరు ఎక్కువగా చేసే పని గురించి కొంచెం వివరంగా చె ప్పగలరా
ఆ నేను ఒక విద్యార్థిని నేన్ ఎక్కువ శాతం చదువు మిందనే సమయం కేటాయిస్తాను అలాగే కొద్దిసేపు ఆ స్నేహితులతో తిరగడం కాలేజ్కి వెళ్ళడం ఆ కాల చదువుకోవడం ఇలా ఆ స్నేహి తురాళ్లకు ఉ తల్లిదండ్రులకు ఫోన్స్ చేసి నా సమయాన్ని ఇలా ఆ డివైడ్ చేసుకొని
అది చాలా మ సమయస్ఫూర్తి అనేది అందరికి ఉండాలి ఖచ్చితంగా
అవునండి స సమయస్ఫూర్తి లేకుంటే ఏ పని ముందు
అవునవును అదైతే ఖచ్చితంగా నిజం మీరు చాలా మంచిగా మీ సమయాన్ని వాడు కుంటున్నారనని అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి
ఆ మీరు సినిమాలు చూడటం పాటలు వినటం ఇలాంటివి ఏవైనా చేస్తారా అంటే ఇలాంటి అలవాట్లు ఏవైనా ఉన్నాయా మీకు
సినిమాలు చూడటమన్నా పాటలు వినటమన్నా చాలా ఇష్టం పాటలు కూడా నేను చాలా మంచిగా పాడతాను కానీ ఇప్పుడు పాడమని అడక్కండి
సరే సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకూడా ఇష్టం లేదు అ ఎలాంటి సినిమాలంటే మీకిష్టం
నాకు ఎక్కువగా కుటుం కుటుంబం గురించి ఉండేసిం మాల్ గాని దయ్యాాల్ సినిమాలు గాని హాస్యపూరితమైన సినిమాలు గాని చాలా ఇష్టమండి కొస్తే మనం ఇప్పుడు ఎన్ని పాటలు వచ్చినా కూడా పాత పాటలకి ఏవి దాన్ని మించి ఏవి రాలేవనేది నా అభిప్రాయం అండి
ఆ అవి అసలు ఎలా రాసారో అనిపిస్తాదండి
ఆ వాళ్ళవి అంటే ఇప్పుడు ఏదో ఎ ఐ ఎ ఐ అంటున్నారు కానీ మనా పూర్వీకులు రాసిన పాటలు గాని అది ఏ ఎ ఐ ఏ ఏ ఐ వచ్చినా కూడా దానిని మించలేదండి
అంతే కదండి ఆ మనిషి మెదడు కన్నా ఏ ఐ ఏం గొప్పది కాదు
అవునవును ఆ చరణాలు ఆ పల్లవి ఆ పాటలు అబ్బా ఆ సంగీతం
కెంత శాంతిగా అని
అవునవును నిజం మనం ఎంతా ఆవేదనలో ఉన్నా ఎంత కోపంలో ఉన్నా ఏదైనా కూడా ఆ సంగీతం వింటే చా లు మన మనసు చాలా కుదుట పడుతుంది
ఇంకేంటండి సంగతులు
మీరేం చేస్తుంటారు అంటే మీకు ఏ సినిమాలిష్టం
అ నేను కూడా హాస్యపూరితమైనవి దయ్యాల సినిమాలు ఇంకా
అయితే మీకు మాకు కూడా
కొన్ని అభిరుచులు కలుస్
అవునవును అదే చెబ్దాం అనుకున్నాను నేను కూడా ఒక మంచి కతున్న సినిమా నాకు చాలా నచ్చింది అదేంటంటే అందులో పాత్రలు కూడా చాలా సహజంగా కనిపించాయి అది సినిమాలాగా లేదండి మనం బయట స్ సమాజంలో అది నిజంగానే జరుగుతుంది ఇదే కదా జరుగుతుంది దాన్నే వాళ్ళు సినిమా తీశినట్టు అంతా నేను నిజంగానే దాన్ని నేను అక్కడుండి నేను అదంతా
వీక్షించినట్టు అనిపించిందాన్
ఆహ్ అదంతా నేను అనుభవిస్తున్నట్టు నాకు అనిపిచింది చాలా బాగున్నిందండి ఆ సినిమా
అవునండి అలాంటి సినిమాలు ఇ ఈ కాలంలో తీయాలి ఎందుకంటే సమాజానికి అలాంటి లంటి సినిమాలు చాలా అవసరం అలాంటి సమాచారాన్ని సమాజానికి అందించాలి ఆ అ అప్పుడే జనాలలో కొంచెం మారపొస్తుంది దాని వల్లా చెడు అలవాట్లు వస్తాయి కానీ మంచి అలవాట్లు వచ్చే సినిమాలు
అదంతా కేవలం మన మెదడ్ని బట్టి ఉంటుంది మనం ఆ సినిమాని ఎలా చూస్తున్నామో ఆ సినిమాని ఎలా తీసుకున్ టున్నాము అనే దాన్ని బట్టి ఉంటుందండి
మన అదుపులో ఉంచుకుంటే ఏదన్నా సాధ్యం అవుతుంది
అయినా మనసుకు సంతోషం కలిగించే విధంగా జీవించడం అనేది కదండి మంచి జీవితం
నిజమే నిజమేనండి ఎప్పటికైనా మనసుకి ఏది సంతోషం అనిపిస్ మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషానిచ్చింది
అవునండి నాకు కూడా చాలా హాయిగా అనిపిచింది మీతో మాట్లాడడం
మరి నేను ఉంటాను
ఆ సరేనండి